హలో ఉ ఇప్పుడు అది ఎంసెట్ ఆన్లైన్ చేయాలి. దానికి ప్రూఫ్స్ ఏమేమి కావాలి?
మీ తమ్ముడు వచ్చినాక వెస్తానని చెప్పినావుగా
ఊమ్
మీరు తమ్ముడు వచ్చిన తర్వాత ఏస్తా అని చెప్పినావ
ఇయాల ఏపియ్యాలి మావోడు మళ్ళా దగ్గర సెంటర్లు వస్తాయి అది ఇది అని అంటుం
అవును ఖమ్మం
ఊమ్ తో లేట్ అయితే మళ లేట్ అయితది తొందర చెయ్
అట్టే అయితది నాద నాద అట్లా లాస్ట్కి పెడితే హైదరాబాద్ పడితే
అ అందుకే ఇప్పుడు ఇయ్యాల చేయిపిచ్చింది అనుకో
అ
ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ నడుస్తుంది కాబట్టి దగ్గర్లో వస్తయని అన్నారు.
మ్
ఇ తనకి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు కూడా పెడితే ఏమన్నా యాడ్ అయితయ
స్పోర్ట్స్ ఆ
ఆ
స్పోర్ట్స్ కోట
కోట కాదు అది కాదు ఎంసెట్ లో ఆప్షనన్ల్ ఉంటదంటా కదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనీ హెచ్ ఈ సి సర్టిఫికెట్ గాని ఏమన్నా
అదే స్పోర్ట్స్ కోటాలో పెడతారా అంటున్నా
మొన్న యూట్యూబ్ లో చూసినా నేను
అదే అడుగుతాన్న స్పోర్ట్స్ కోట కింద పెడతారా అని
ఫోటా కాదు నార్మల్గానే ఆన్లైన్ చేత్తం
మ్
హలో
మ్మ్
స్పోర్ట్స్ కోటా కింద ఎట్లా పెడుతరు
స్పోర్ట్స్ కోట కింద కూడా సీట్లు వస్తాయి దానికే అడుగుతాన్న
స్పోర్ట్స్ కోట కింద కాదు నువ్వు అది నాకు తెలుసు లే నేను చూసిన ప్రకారం అయితే ఏందంటే ఓకాలు వెబ్సైట్ ఉంటాది కదా వెబ్సైట్ లో ఆప్షనల్ కూడా ఉంటదాంట మనకి ఏమన్నా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే ఎసుకోవడానికి
అవునా
అవును ఇప్పుడు ఎందో
నాకు దాని గురించి తెలవదు
ఏ గ్రూప్ డీ లు ఏమన్న ఆన్లైన్ చేత్తే నీకు తెలిసేది
అహ
స్పోర్ట్స్ వి కూడా తీసుకపోతే స్పోర్ట్స్ సర్టిఫికెట్లు పెడితే ఏమన్నా కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంటాదని అందరు అంటళ్ళు సర్ వాళ్ళు
స్పోర్ట్స్ సర్టిఫికెట్ ప్లస్ ఇక్కడ పెట్టి వరంగల్ కమ్మం అటు పెడతాం కానీ థర్డ్ ఆప్షన్ అర్ధం కావట్లే
కొత్తగూడెం
కొత్తగూడెం పెట్టాలా కొత్తగూడెం వద్దు
మరి ఫస్ట్ వరంగల్ ఎందుకు
వరంగల్ లే పెట్టుకోవాల్ల ఎందుకని అంటే మాకు ఆల్మోస్ట్ అన్ని తెలిసినవే ఉంటాయి వరంగల్ లో వరంగల్ ల్లోపడితే కొత్తగూడెం లొ వేస్ట్ లే కాని
మ్మ్
కొత్ వరంగల్లో వద్దు ఒకవేళ రెండు మూడు సాట్లు అసనపర్తి అయితే మనకి ఐడియానే ఉంది దింట్లొ ఉన్నా పర్టిక్యులర్గా ఏమన్న కాలేజీలు చూత్తే యూనివర్సిటీల కాకతీయ ఉంది బిట్స్ అన్నీ ఐడియానే ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం కవర్ చేయొచ్చు అని నాకు పెడతే అయిపోతాది ఇప్పుడ ఒక డౌట్ ఇప్పుడు మావి అనుకున్న క లికి సపోజ్ ఇప్పుడు సీట్ వచ్చింది అనుకో
హ్మ్ దేనికి ఉ
కొద్ది గట్టిగా మాట్లాడు
చెప్పు చెప్పు
ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నవ?
యేం లేదు చెప్పు.
సరేలే మరి. ఉండనా?
చెప్పు
మరి వానికి ఏ బ్రాంచ్ దీత్తె కరెక్ట్ అనిపిత్తాన్ది? నాకు అదే పొద్దుగాల డౌట్ వచ్చింది నాకు
ఏ బ్రాంచ్ సాఫ్ట్వేర్ సైడ్ ఎళ్తారంటారా?
సాఫ్ట్వేరె ఇగ హార్డ్వేర్ అబ్బో హార్డ్వేర్ కి ఇప్పుడు మళ్ళ వె అస్తు మెకానికల్ ఇంజనీరింగ్ ఆ అనుకున్నాడు వాడు. ఆ మెకానికల్ ఇంజనీరింగ్ అంట. ఎక్కడెక్కడ ఉన్నాయో కాలేజ్ లు
మ్
ఇప్పుడు ఈ సీజస్ కి ఎట్లుంటది అది? రొండు మిక్సింగ్ ఉంటది కదా
టికల్స్.
ఎలక్ట్రికల్స్ పెట్టు ఇటు సాఫ్ట్వేర్ పోవచ్చు, హార్డ్వేర్ పోవచ్చిగ.
ఏవి చేసినా సాఫ్ట్వేర్ కి పోవచ్చు.
అదే
మ్మ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ప్రోగ్రామింగ్ మరి
మావోడు ఏమనుకుంటున్నడో
నేను చెప్పిన కదా ప్రోగ్రామింగు. చే హలో
ఆ అ
నే చెప్పినాన్ గా ప్రోగ్రామింగ్ గురిన్
ఆ
మ్
ప్రోగ్రామింగ్ అంటే, కంప్యూటర్ సైన్స్ కి పోవల్ల.
ఎట్ల చేసినా, నువ్ సాఫ్ట్వేర్ సైడ్ పోవాలంటే ప్రోగ్రామింగ్కి పోవాల. ఓ
అంటే ఇక్కడ ఈ చూజ్ చూసుకునే మనకి ఆప్షన్ కి అక్కడికి కొద్దిగ యూజ్ అయ్యేదెం ఉంటది?
అసలు ఏ సైడ్ పోదాం అనుకుంటారు చెప్పు ఫస్ట్.
నేన్ కాదు వా బాల్లన్ అడగాలి. ఈయల అడుగుతా మరి ఎట్లనుకుంటాన్నరో
హ
ఎవడ్ ఎట్, ఎట్ల ప్లాన్ ఏసిండు మరి మీవోడు?
గో విత్ ద ఫ్లో.
ఆ
గో విత్ ద ఫ్లో.
అంటె
గో విత్ ద ఫ్లో.
అంటే ఏన్
ఎట్ల, ఫ్లో అట్లెల్
వెళ్ళిపోతారంటవ?
మ్
అంటే బ్రాంచ్ ది ఇప్పు నువ్వు సియర్ చేసినావ్. నీ లెక్కనే మళ్ళీ సిఎస్సి చేపిత్తవా?
ఏ, సిఎస్సి నె ఏత్తరు. సిఎస్సి నే చెత్త. నేనేం చేసినా సిఎస్సి నె చేత్తడు.
ఓహ కొద్దిగా రిస్కు తగ్గుతది. పర్సెంటేజ్ పెంచు పుడ్ సందులో.
అల పర్సంటేజ్ పెంచుకోవచ్చా?
ఆ
ఎట్లా పెంచుకోవచ్చు
ఏమో ఈసీ వాళ్ళు ట్రిబుల్ ఈ వాళ్ళు చెప్పిళు సిఎస్ఈ అయితే మంచిగా చదువుకోచ్చని
వాళ్ళు ఎప్పరు మేము వాళ్ళకి చెప్తాం వాళ్ళు మా పేరు చెప్తారు ఈ కిడ్స్ కిడ్స్ కాలేజ్ లైతే అస్సలెయ్యదు హలో కిడ్స్ కాలేజీ లో అయితే అస్సలెయ్యదు కిట్స్ కాలేజ్ లో అయితే అస్సలెయ్యొద్దు మీ తమ్ముని అస్సల్ వాల్ మస్తు అండ్ చాలా కమర్షియల్ అన్
అంటే మనీ పరంగానా
మనీ పరంగా స్టడీకి అంతా
అంటే ఎట్లా ఏ విధంగా
హాల్ టికెట్తో సహా మనమే తెచ్చుకోవాలి ఆ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసినావా ఎంత పెద్దగున్నదో మ్ మళ్ళీ ప్లేస్మెంట్స్ కూడా డబ్బులు కట్టించుకుంటారంటా మ్ కట్టించుకున్నంట నిక్షిత వాళ్ళలేరా టెన్ పర్సెంట్ కట్టించుకున్నారంట
అర్ధం కాలా
నిక్షిత నిక్షిత టెన్ థౌసండ్ కట్టించుకున్నారంట
క ప్లేస్మెంట్ వాలు
ఉహు వచ్చేవాళ్ళ కొత్తాయ్ అందరికెట్లోత్తాయ్
ఆగబేద ఎట్లుందంట మరి
ఆ
వాగ్దే
వాగ్దేవ్ ఆ
మ్
వాగ్దేవ్ రాదిలో
అర్ధం కాలా
నాక్ తెలవదు వాగ్దేవ్ గురించి
ఉన్నారుగా అందులో కూడా ఎంటెక్ వాళ్ళు కాల్
ఆల్లెవరున్నారు వాగ్దేవిల
వహుయావ్ వుయావ్ ఏపీడవ్
అక్షితానా
ఆ
నైన్ మెసేజ్ అయినాయి అప్పట్ నుంచి
నీచెదనుకో
ఆమె ఎప్పుడో ఒకసారి పోతుంది ఇగ దానికేం తెల్సు
నెయకెట్లో ఎవళ్ళో ఒకళ్ళు ఉంటారు కదా అందులో చదినోళ్ళు బీటెక్
నాహ లేరెవ్వరు
ఊహు అంటే ఆమాకి ఈ విన్నో సార్కి ఇప్పుడు ఎంటెక్ సార్కి ఎవళ్ళో ఒకళ్ళు ఉంటారు కదా అని
ఏమో మరి అడుగుత
కమర్షియల్ కాకుండా ఉండాలని అంటే ఇగ గవర్నమెంట్ దాంట్లో జాయిన్ కాళ్ల
అవచ్చు
కనర్లో ఇప్పు ఎం పట్టిచుకోరు
ఎందుకో నర్సం పట్టిపిచుకలేమ్ర
నర్సంపేట అదే ఆలోచించింది వాగ్దే మా వాడేమో వాగ్దేవ్ అంటునడు నర్సంపేట అయితే కొద్ద
ఆ బానే ఉంటది
ఎందుకంటే సన్నీ ఇప్పుడు చదువుతాండూ కాబట్టి
చెన్నప్పిన్
సందే ఉంటుది బాగానే ఉంటదాని అన్నాడు లేేపోతే కు ప్లేస్మెంట్స్ అన్నెైన్ వేలు పదమూడు వేలు కతే డైరెక్ట్ జాబ్ ప్లేస్మెంట్ రేపు ఊతప్ పనికెల్న అది పదిహేను వేలు ఇరవై వేలు అంతకన్నా ఎక్కువ ఉండదని చేపిర్రు
అ
పది పదిహేను వేలు కడితే
సరే మా మాకేం మాకేం అట్లాలేదు మాకు అట్లా ఉంటే మేము కూడా కట్టకపోయేటోల్ల
స్కిల్స్ లేకపోయినా ఆయి దాన్ని పంపిస్త ఇద్దరు వరకు ఒక టూ త్రీ మంత్స్నే మళ్ళా వెళ్ళగొట్టటిళ్ళంటే వాళ్ళు కట్టి జాయిన్ అయినాక నీకు వర్క్ ఇచ్చినప్పుడు ఏయిపోతే ఎట్లుండే
అంతేగా మరి
ఆ మంట సాడేప్పుడుచ్చ ప ప అ
వర్క్
వర్క్ చేయాలని కాదు ఒక
చిసారి పైసలు కట్టి డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి
ఆ డబ్బులు కట్టి ఒక కొకి ఇప్పించింట ట్వల్వ్ థౌండ్మ కట్టి ప్లేస్మెంట్ ఐతే మరి ఈ కంపెనీకో ఆ కంపె మీకు స్కిల్స్ లేనిది నువ్వు సిస్టమిస్తే ఏం చేస్తావ్ ఆడ
ఉ కరెక్ట్ ఆ గా
ఒపే
ఓపెన్
ఓపెన్ చేయటం బంద్ చేయటం
హ
ఇది కాకుండా నీకు ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి చేయకపోతే కే
హ
సర్లే అని చెపిలాట వెళ్ళిపో అని చెప్తే అట్లా చెప్పింది మస
అయినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తది ఎక్స్పీరియన్స్ కాండీడ్ సరే మరి అలా చేస్తా